హలో హాయ్ అండి
చెస్తానునండి
ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ అండి
ఎలా ఉన్నారంండి భోజనమైనదా
ఆ ఇంతకు ముందే చేసామన
వన్ వన్ టై ఏ చేశారండి ఈ రోజు
ఈరోజు అంటే మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ చట్నీ చేసుకొని నైన్కి అట్లా తిన్నాము. పిల్లలకు కూడా టిఫిన్ అదే చేసి పెట్ట ఇంకా ఇప్పుడు లాంచ్ లంచ్కు బెండకాయ ఫ్రై చేశాను.
బెండకాయ ఫ్రై ఎలా చేస్తారో చెప్పు చెప్పగలుగుతారా అండి కాస్త
చెప్తాను అంటే వాటర్లో ఫస్ట్ బెండకాయాలను వాటర్ లో కడుక్కొని కాసేపు ఆరబెట్టుకోవాలి ప ఆ అర పెట్టిన తర్వాత కొంచం స్మా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఆహ్ బెండకాయలని కొంచెం తడి ఆరాలి ఒక అర్ధ గంట గంట ప్చ్ ఆరినాక చిన్న చిన్న కట్ చేసుకోవాలి.
అవునా
తర్వాత ఉల్లిగడ్డలు కూడా చిన్న ముక్కలా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఉమ్ ఇంకా అందులో కొంచెం పుదీనా ఆహ్ ఇంకా ఏమున్నాదంటే ఉల్లాకు అవి కొంచెం అన్ని కట్ చేసుకోవాలి. అవిస్ ఏసిన తర్వాత త బెండకాయలు కూడా చిన్నగా కట్ చేసుకున్నాక స్టవ్ మీద ఉమ్ ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఒక రెండ మూడ స్పూన్ల ఆయిల్ కప్స్ ఉంటాయి కదా చిన్నగా
ఆ చిన్న కప్సు
త ఆయిల్ వేసుకోవాలి
ఉమ్
ఆయిలేసాక మన జీలకర్ర ఆవాలు ఆమ్ కొంచెం ఎండుమిర్చి గింజలు ఉంటాయి చూడండి అవి అవెసుకో కోవాలి కొంచెం చిటపట చిటపట అన్నాక అందులో ఉల్లిగడ్డ ఉల్లాకు కు ఉమ్ కొత్తిమీర్ సారీ పుదీనా ఇవి వేయాలి
అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు బెండ కాయ అన్నంలో బాగుంటాదా రొట్టెలు కూడా చేసుకోవచ్చా అండి
అన్నంలకు బాగుంటాది కానీ ఫ్రై కాబట్టి చపాతికి బాగుంటాది రొట్టెలకు
ఆ చపాతికి బాగుంటాదా అండి
ఉమ్
ఓకే మా ఈ రొట్టెలు ఎలా చేస్తారండి ప్రిపేర్
ఆ మనం గోధుమ పిండి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ కొంచెం సాల్డేస్ కలపాలి
అంటే పిం డి ఉప్పు అది ఎంత సరి సమానం ఉండాలా అండి
అంటే ఇప్పుడు మనం ఒక హాఫ్ కేేశవిీ పిండి తీసుకుంటాం అనుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అకాశ పోను ఉప్పు కొంచెం వాటర్ అంటే ఇంకా నీకు మె కొత్తగా రావాలి అని అనుకుంటే అందులో ఒక బనానా కూడా వేయచ్చు
ఆహా
ఆ వేసి మిక్స్ చేసుకొని మంచిగా స్మూత్గా కలిపి పెట్టుకోవాలి ఆ అది ఒక హాఫ్ అన్ అవర్ కూడా మారినట్యితే ఇంకా బెటర్ వెంటనే కాకుండా
అ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసిన తర్వా త దాన్ని మళ్ళీ అంటే రోల్ చేసుకోవడమా అండి రోల్ చేసి చేయడమా ఎలా చేస్తారని పద్ధతి అది
అంటే కొంచెం రౌండ్స్ రౌండ్స్ గా తీసుకొని వాటిని మడత రొట్టెలా అంటే మీకు ఐడియా ఉంటాయా అండి సమోసా టైప్ లా వే
ఆహా ఆహా చపాతిలో
ఐ మీన్ ఇప్పుడు చపాతి పిండి ఒక బా రౌండ గా తీసుకుంటాం కదా ముద్దలెక్క దాన్ని రోల్ చే సి దాని సమోసా టైప్ ఫోల్డ్ చేయడం ఐడియా ఉంటందా అండి అట్లా
ఆ ఆ ఉంటదండి ఉంటది
ఓకే అలా ఫోల్డ్ చేసుకొని కొంచం మళ్ళా పిండి చల్లుకొని రోల్ చేయాలి
ఆహా చల్లుకొని మళ్ళీ అట్లా పిండి చల్లుకొని రోల్ చేసి
చేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఇట్లా చల్లి ఈ చపాతి వేసి మంచిగా దోరగా కా వేడి వే కాలుబెట్టాలి కాలుబెట్టాలి అండ్ రివర్స్ లో కూడా వేసుకోవాలి అంటే ఇట్లా చేసుకుంటే ఏంటే కొంచెం పొరలు పొరలు ఉంటాది ఇక మీరు అన్నట్టు రౌండ్నే ముద్దనే చేసాంమను కూరలుగా రౌండ్ కూరలు అనేది ఉండవు కదా తినడానికి ఇష్టం అనిపియదు
ఇష్టం అనిపియి ఈ పరాట చేస్తారు అది
ఆ పరోటాన వచ్చేసి రౌండ్ రౌండ్గా చుట్టుకోవాలి వాటిని చుట్టుకొని మళ్ళీ రోల్ చేసి మళ్ళీ ఒకసారి రౌండ్గా చుట్టుకుంటే పరాటా పొరలు చాలా బాగుంటాయి కానీ అది వేడి బీన్న కొంచెం స్మాష్ చేసినట్టు చేయాలి
ఆహా వేడి ఉన్నప్పుడే అం ఇట్లా ఎట్తే ఇట్లా చేస్తాము అంటే ఒక కొట్ కొట్టినటు హ్యాండ్స్ కొట్టి కొట్టిన టైప్లా
అవును కొట్టిన టైప్లో స్మాష్ చేస్తే మనకు ఇట్లా పరోట టైప్లో మనకి
అది అ అది అది ఎందులో బాగుంటదండి రీ
అది కర్రీస్ అంటే పన్నీర్ బటర్ మసాలా ఆ మన చెనా కర్రీ ఆలూ కుర్మ
ఆలుకుర్మ మాకు ప్రక్రియ చెప్తారా అండి
ఓకే ఆలు వచ్చేసి ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్ లో వాటర్ లో ఆలుగడ్డలు కొంచెం సగ కట్ చేసుకున్న తర్వాత వాటిని ఉడకబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉడకబెట్టుకున్న తర్వాత తీసి పొ ట్టు తియాల
అంటే ఎంతసేపు ఆలుగడ్డలు ఉడకాలి అండి అంటే మొత్తం మొ మొత్తం అది అయ్యెదాక ఉడుకాలా లేకపోతే ఒక కొంచెం కొంత సమయామా
అంటే ఒక మనకు ఒక పదిహేను నిమిషాలయితే సరిపోతది మనం ఒక స్పూన్ తోని ఇట్లా అంటే అవి చితికిపోవాలన్నమాట అ ఆలుగడ్డలు అట్లా గ ట్టిగా ఉండకూడదు మొత్తం మెత్తగానే ఉడకాలి ఎందుకంటే మనం ఆలు కుర్మా చేసుకుంటాన్నం కదా
ఆహా ఇప్పుడే వచ్చి ఇవి చితికినాయి అంటే ఇప్పుడు ఆల్మోస్ ట్ కూర అయిపోయి
ఆ అంటే ఉడికినట్టు అడి ఆ ఆలుగడ్డలు ఉడికినట్టే అప్పుడు వాటిని ఆ అప్పుడు వేడి నీళ్ళ నుంచి ఆలుగడ్డలు సపరేట్ చేసు కోవాలి కొంచెం కూల్ వాటర్ పో సుకోవాలి ఎంతైనా మన చేతులు వరకు కాలుతా ఉంటాయి కాబట్టి కొంచెం ఇంకా చేతులు వేసుకొని పైన పొట్టు తీసేయాల ఆలుగడ్డ పైన పొట్టు ఉంటంది కదా ఆ పొట్టు నీట్గా క్లీన్ చేసుకొని ఈ ఆలుగడ్డలని ఒక ప్లేట్లో పెట్టుకొని అవన్నీ స్ మాష్ చేయాలి స్మాష్ చేసిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి కొంచెం కారం కొంచెం ఉప్పు ఆ కొంచెం ధనియా పౌడరు కొంచెం జీలకర్ర పౌడర్ వేసి స్మాష్ చేసుకోవాలి
అవును
చేసిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్
ఉల్లిగడ్డ లు ఎలా కట్ చేయాలండి పొడుగ్గా కట్ చేయాలా లేకపోతే చిన్నగా కట్ చేయాలా
ఇక మనం దీనికి పొడుగనే కట్ చేసుకుంటే బాగుంటది అండి
అవునా
కొంచెం సన్నగా డీ ఫ్రై కి మనం చేసుకుంటాం చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ అని
ఆహా ఫ్రైడ్ ఆనియన్స్
టై కట్ చేసుకని ఆయిల్ అట్నే అట్ ఫ్రైడ్ రన్స్ళ్ లెక్కనే వచ్చేటట్టు చూసుకోవాలి ఆ తర్వాత కొంచం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపుేసి మనం ఇప్పుడు ముందుగా రెడ చేేసుకునే ఇది అంతా ఉంటుంది కదా ఆలుగడ్డలు అన్నీ మనం ఉప్పు కారం అన్నీ వేసేసినాం అదే అందులో వయ్యాలి ఏస్తునా చత కొంచెం కలవన తర్వాత కొంచెం సిమ్లోనే ఉంచి కొంచెం ఉడుకు పట్టేదక
ఇది ఇది మనకు ఈ ప్రాసెస్ మనకి ఎంత టైం పడుతుంద అండి కర్ర అయేందుకు మొత్తం ఒక టెన్ టు ఫి్టీన్ మినిట్స్ లో హాఫ్ అన్ అవర్ లో అయిపోయి
ఆ అవుతుదండి మినిమం ఒక థర్టీగా ఆలుగడ్డల ఉడికి అంతా కర్రీ అయిపోేసరికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అట్లా అవుతుందండి
ట్వంటీ ఫైవ్ మినిట్ లో అలా అయిపోతుందా అండి ఆహా ఇప్పుడు దీన్ని ఈ మీరు చెప్పిన ఆ మీ మీరు చెప్పిన ప్రాసెస్ మ మన కిందులో అన్న కూడా వర్క్ అవుట్ అదే క అండి అంటే ఆలుగడ్డలో అయినా మన ఆలుగడ్డ రొట్టెలు ఆలుగడ్డ కుర్మ ఆల్గడ పొరోట ఆల్గడ రైస్ ఎందులో నచ్చ కదండి ఇ ఎందులో అయితే నచ్చు కదా మనము ఆహా ఇంకా ఇప్పుడు ఈవినింగ్ చేద్ద ఈవినింగ్ ఏమనుకుంటున్నారంండి మరి
అంటే ఈవినింగ్ వచ్చేసి ఈరోోజు ఎగ్ ఎ ఎగ్ జున్ను ఐడియా ఉందా అంటే ఎగ్గుతో జున్ను తయారు చేసుకుంటాము
ఆ అది ఎలా అండడి ప్రక్రియ అది
ఓకే మ ఎగ్ ఎగ్స్ ఒక త్రీ ఎగ్స్ తీసుకోవాలి అందులో కొంచెం పే ఉప్పరు కొంచెం సాల్ట్ వేసి బ మంచిగా బీట్ చేసుకోవాలి ఆ బీట్ చేసుకున్న తర్వాత మనకి ఆవిరికి మనము కుడుములు ఉడక పెట్టుకుంట రాము చూడండి వాటర్ అంటే ఆ ఇడ్లీ ఆ ఇడ్లీ టైప్ పాత్ర అంటే ఇ మనం అందులో దీన్ని చేయలేం ని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ అందులో దాని పైన కొంచెం చిల్లుల గిన్నెలు ఉంటాయి కదా మనకు నీళ్లు వడబసే గిన్నెలు ఆగేన్నాాల ఆ గిన్నెలో ఒక ప్లేట్ లో ఈ కొంచెం ఆయిల్ రాసి మనం ఇప్పుడు ఎగ్గు బీట్ చేసుకున్నదంతా అందులో పోసి మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత దా అదేసి మన మీడియయం లోనే ఉండాలి హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు ఆ ఒక టెన్ మినిట్స్ ఇది మంచిగా ఆ ఎగ్ అనేది ఆవిరికే ఉడుకుతుంది మనం ఒక తర్వాత తత ఒక టెన్ మినిట్స్ తర్వాత మన దాన్ని టెన్ మినిట్స్ తర్వాతమూత తీసి ఒక టూత్పిక్ తోని ఇట్లా మనం చూసినామంటే మంచిగా కుక్ అయిందా లేదా అనేది కనబడుతుంది ఓ కుక్కయినట్టు మనకు టూత్ పిక్ ఏం అంటుకోకుండా వచ్చిందనుకో ఓకే ఆ ఎగ్ జున్ను రెడీ అయినట్టు
ఉ
ఆ తర్వాత దాన్ని తీసుకోవాలి ఎగ్గు జున్ను మనం స్టవ్ ఆఫ్ చేసి ఆ ప్లేట్ తీసి ఆ వందులో నుంచి వేరే ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత ఉన్న వాటిలోని ఆ చిన్న చిన్నగా ముక్కలుగా స్లైస్ మనం పన్నీర్ ముక్కలు మనం కట్ చేసుకుంటాం కదా చిన్నగా
అవునండి.
అవీటిని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి.
ఆ
చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఈగ మనం వీటికి కుర్మా టైప్ చేసుకుంటావా ఫ్రై టైప్ల చేసుకుంటావా అనేది మన ఇష్టం అయితే ఇప్పుడు నేనైతే ఓన్లీ ఫ్రై చెప్తున్నా ఆ ఆనియన్ న్స్ ఒక టమాటా తీసుకో కోవాలి
ఆ
ఒక త్రీ ఆనియన్స్ తీసుకొని ఒక ఒకటే టమాట వేసుకోవాలి.
ఒకట్ ఒకటే టమాటో అండి ఒకటే టమాటో అయిపోయితండి త్రీ ఆనియన్స్ ఒక్క టమోట సరిపోతు పోతద అండి. సరిపోత
ఆ ఓకే త్రీ ఆనియన్స్ ఒక టమాటో తీసుకొని అవి మంచిగా చిన్నగా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేయాలి వీటికి పెద్దగా కట్ చేసుకోకూడదు. ఆ స్మాల్ చిన్న చిన్నగా చాపింగ్ చిన్నగా చిన్నగుండాలి. ఆ చాలు చిన్ చిన్నగా ఆనియన్స్ చిన్నగానే టమాటా కూడా చాపింగ్ చిన్నగా చేయాలి పచ్చిమిర్చి ఒక రెండు తీసుకోవాలే. అది కూడా ఇగ చిన్నగా చాపింగ్ చాపింగ్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీదో కడాయి పెట్టేసుకొని ఆ దీనికి వచ్చేసి ఓకటే టు టూ టుూ టేబల్ స్పూన్స్ ఆయిల్ మాత్రమే పడతది.
ఇప్పుడు ఇది అంత అయ్యేందుకు మనకు ఫిఫ్టీన్ మినిట్స్ పడతాయి కదాండి. సరే సరే ఓకే అండి. మీతో మాట్లాడినందుకు నాకు చానా ధన్యవాదములండి.
నాకు కూడా మీరు మాట్లాడినందుకు
ఊ ధన్యవాదాలు శుభదినం అండి ఓకే అండి.